హలో
హలో
హలో నమస్కారం అండి
నమస్కారమండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా చాలా చాలా బాగున్నామండి భోజనం చేసి
అయ్యిందండి చెప్పండి దేని గురించి మాట్లాడాలండి ఏమో మ్ చట్నీ అన్నం అండి
మనం వ్యవసాయం మరియు రైతుల గురించి మాట్లాడుకుందాం
సరే అండి
అండి
చెప్పండి
ఓకే మీరు నార్మల్గా ఏం పని చేస్తారండి
మేము వ్యవసాయమేనండి చేసేది
వ్యవసాయం చేస్తారా ఓకే అంటే వ్యవసాయం అంటే ఏం చేస్త స్తారండి మీరు
అన్న చిన్న చిన్న తరకారీను ఇట్లాంటివన్నీ పెట్టుకుంటామండి ఆకూరలు తరకారి
తన్ బూడి సారా ఇప్పుడు భుజింతినే దానికి మీరు ఆధునిక పరికనాన్ని వాడుతున్నారు లేకపోతే ఇప్పుడు ట్రాక్టర్లు ఇలాంటివన్నీ ఉంది కదండి అవి వాడుతున్నారా
ఈ ఇప్పుడైతే పశువులు లేవండి ఆ ఇవి ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పశువులు అన్ని తగ్గిపోయినాయి ట్రాక్టర్లతోనే చెప్పిచుకుంటామండి ఇప్పుడు కొద్దిపాటువున్నాయి పాలు పిండేటివి ఇట్లాంటివి ఉన్నాయి అవునండి ఇప్పుడైతే అవి లేవు పాలుపిండేటివి ఒకటి ఉన్నాయి అందుకు ట్రాక్టర్లతోనే సేద్యం చెప్పిచుకుంటామండి చెప్పండి
ఇప్పుడు మీ
చెప్పండి మేము కూడా ట్రాక్టర్లతోనే చెప్పిచుకుంటున్నాం అండి ఇప్పుడు